ఆ ఎం చెత్తానవ్ రా నే నేనే నేనే
ఆ ఏం లేద అక్క ఇప్పుడ పాప కఅన్నం తినిపిచినా ఆ అన నిన్ దిన్న నువ్ దిన్నవా అక్క
ఆ తిన్లేదు రా తినే వరకే పన్నెండు అయింది ఇగ అప్ పడుకే నైటే
నైటా
ఆ మళ్ళా నైటే తింటారు మీ పాప పడుకోలేదా
మా బాబు ఇందాక పండుకుంది మూడు గంటలు పండుకుంది ఇప్పుడు మళ్ళ పండుకోదిగా అడుతదామే ఆ ఆమె అన్నం తినట్లే సక్కగా ఆమె ఎప్పుడు ఆ బయట పుడ్ దిం టే అన్నమే దినద్ అందుకే తినిపియ్యొద్దు అనుకుం
ఆహా ఫస్ట్ అన నిర్ప చిన్న కానీ బయట ఫుడ్ పెట్టి మరి
ఆహా పక్కింట అక్క అది ఏమి ఇచ్చింది నిన్న సాయంత్రం ఇక తిన్నది పొద్దుగలా అన్నమే తినలేదు ఇక ఇ ఇప్పుడు టీవీ చూపించి ఎట్నే ఒకట్లా పెరుగన్నం తినిపచ్చిన
ఆహా ఇక పక్కింటక్క ఎదిరింటక్క ఏమనితే పిల్లలకి తినిపించద్దు మనది మనం ఇంట్లో వసి మనమే పెట్టాలి
మా పాపకి తల్లియింది ఈ పోయి మీద వెయ్య అ ఏమియదు పోయి మీద నిమా ఆగుతుదా పిఠా అసలు ఒక కాడ ఆగట్లేదు ఇది వేడ వేసుకున్న తీ తీయనిడతాని
ఆ అంటే ఆ పాపకు ఎట్లయింది ఎవ దగ్గర నుంచి వెళ్ళ అన్నాయయింద పాప
ఎంతకాలం ఎన్న కాలంగాదా ఒత్తనే ఉంటదాట కామన్గా
ఆహా మరి మన మొక్కిలా దేవున్కి కొబ్బరికాయ కొట్టడం
అవ్వలేరు ఆ దేవుని ముఖ ఏ లేదక్క కానీ ఎండాకాలం కదా కామన్ కొతుందని చెప్పింది డాక్టో
ఆహా ఆహా పాప గుడి పిచ్చలా
ఆ వెముల వాళ్ళే చేపిచినం చాలే చాలా మంత్స్ అయి తాన్ని
అ హా
మున్నె పాప పుట్టిన ఐదు నెల్లకే తీసుకుపోయిన
హ్మ్ హు తిన్నావా మరి మధ్యానం నువ్వు
తిన్న ఈమె తోటే ఎగలేక పోతాన
ఒక్క పాపకే అట్లన్ అంటే మరి మేం ఇద్దరు
ఎంజేతలు ఇద్దరు
పాప స్కూల్కు పోయింది బాబు ఏమో మా ఆయన దగ్గర ఉన్నాడు నేను ఇట్ల ఫోన్ మాట్లాడ్ త అంటే అయనే కున్నడుకొచ్చేపు అట్లా బయటికి తీసుకోన్ పోయిండు ఆయననే
ఓ అవున
హ్మ్ పాపకు మాట్లన్ని వస్తానైకాద
ఆ మరీ తాత అంటది అత్త అంటది
ఆహ్ ఎంత ఇప్పుడు వన్ ఇయరా.
వన్ ఇయర్ దాటింది ఫిఫ్టీన్ మంత్స్.
ఆహా ఎన్ని. కాల్స్ చేసిన్నవా మరి ఎవరికన్న చేస్. ఆహ్.
అక్కకే ఫస్ట్ బిన్న అక్కకే తీసింది.
అహా ఎన్ని మాట్. మట్లాడిన బిన్నాక్క.
ఇంక రెండు మాట్లాడాలే. బిందక్క నాతోనీ నాలుగు మాట్ ట్లాడింది.
ఆమెదే ఎక్కువ ఉంటది అట్లనే ఉంచుకుంటది.
ఆమె అన్నిట్లో పాస్టే ఆహ్ తిన్నరా. క్యారెట్ చేసిన ఇవాళ అది ఎవ్వరు తిన్నరట్టా నేను ఒకదానే తిన్న.
ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టిన అక్కని మీ వత్తయి రీల్స్ నాకు ఆహ్. నువ్వు ఫాలో కొట్టిన.
ఆహ్ నేను గుడా చూస్త మీవి. ఆహ్ నేను కూడా చూస్తరా.
నేను గుడ నువ్వు పెట్టినవి జూత్త.
ఆహ్ నేను గూడ జస్త మీ పాపకు చెప్. ఇప్పుడు టూ ఇయర్స్ ఆల్రెడీ. రన్నింగ్ మొన్నే సెకండ్ బర్త్డే అయింది
మరి పాపకి.
పాపాకి ఫైవ్ రన్నింగ్.
ఫైవ్ ఇయర్స్ పోతాండ బడికి.
అంగన్ వాడి కాదు డైరెక్ట్ నర్సరీలనే వేశినం.
అంగన్వాడికి తోల్లే ఫస్ట్.
ఇక పాపను ఆమెను పంపించలే అంగనవాడి తీసుకపోతే ఉండలే ఆమె. మేము ఉంటేనే ఉంటా మేము నేను ఉంటాని బాగా ఏడ్చింది.
స్కూల్కి.
ఉమ్ పోతాండే.
ఉమ్ ఉమ్.
స్కూల్ లో ఏదో ట్రిప్ కీ తీసుకెళ్ళలాట నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళని.
హ ఇగో నీలన్ని మీద పోసుకుంటాండు
ఇ ఆడుకుని లే ఏమనకు పోసుకొనియి
ఆమెకు అర్ధం అయితది నేనేమన్నా అర్ధమవుతది ఏం తిట్టిన కొటినా అన్ని అర్ధమయితయి
ఆ ఆ
ఆ మొన్నటిదాకా తల్లి అయ్యింది కదా మా అత్తమ్మ అన్ని చేసింది ఆ బెల్లం పాకం అయన్నీ ఉంటయి కదా పోయడం అయన్ని చేసింది
సర అత్తదా అప్పుడుప్పుడు మీ అత్తమ్మ మీ ఇంటికి కి
ఆ వత్తది మా మర్ది వాళ్ళతోటి ఉంటది కానీ ఈమెకు తల్లయిన కాంచి బాగలేనప్పుడు వత్తది న
అదే డాక్టర్లేమన్న సిరప్ ఇచ్చిళ్ళా పాపకి
ఇచ్చిల్ళు మళ్ళా ఫైవ్ డేస్ కి రమ్మన్నరు కూడా ఆ అక్క
ఫస్ట్ బర్త్డే అయిపోయి ఎన్ని మంత్స్ అవుతుంది
ఫస్ట్ బర్త్డే అయిపోయింది ఈ సెకండ్ బర్త్ ఇప్పుడేడ ఉంది అక్టోబర్ లో ఉన్నది
మరి అప్పుడు అంత తొందరనే మళ్ళ కన్సీవ్ అయినవా నీది సి సెక్షన్ కదా ఇబ్బంది కాదా మరి
నాకా కాడ పెరుగు అంతే మళ్ళీ మంత్ వచ్చింది మంత్ వచ్చింది అక్క ఆ డాక్టరేమో గట్ల చెప్తాండు
ఇ
అ మా ఆయన ఏమో కాపాట్టి మామ్ మా ఆయన కాపాట్టి చేయిచ్చుకున్నా అంటే వద్దు అన్నాడు మాక్క మ మాక్క మంచిగ ఏపిచ్చుకుంది
ఆ మీ అక్కకు జాగ్రత్తలు బాగుంటయి ఇన్ని జాగ్రత్తలు
ఆ నన్ను కూడా ఎపిచుకోమన్నది నేను మా ఆయన బతిలాడి బతిలాడి మా అత్తమ్మకు చెప్పిన ఏమన్నా అవుతుంది ప్రాబ్లమ్ అవుతుందని వాళ్ళు ఏపీయలె అంటే ప్రాబ్లం అంటే కొంతమందికి పడతాంది కొంతమందికి బ్లడ్ కారుతాంది అని అన్నారు కదా అందుకే ఆయన భయపడ్డడు మా అత్తమ్మ కూడా భయపడ్డది
మనీ పాపకూ టూ ఇయర్స్ వరకు ఇంజెక్ క్షన్స నేర్పించుకోపోయినవ్
అ ఓ ఇక అది ఇప్పుడు కష్టం అట టాబ్లెట్స్ అట వేయించుకోదు వేసుకున్నా పోవాట ఫుల్ ఘోరంగా ఉంటద అట పెయిన్
ఆహ ఇప్పుడు ఎన్ని మన్స్
ని మాకా
నీకు ఆ
త్రీ మంతు
అ ఇ పోంది మళ్ళని శీశిక్షని ఏం గాదులే ఇం ఉంచుకో
ఉంచుకుంటా నా అదే ఊ
తర్వాత వరకు దృశతి ఈ ఇంతొక్కటి ఎవరన్నా కానీ పాపయ అని బాబాయ అని దాంట్లోనే కాకుండా ఏ పిచుకో
ఆ అట్లా అప్పటికప్పుడు మళ్ళ ఏ ఆపిటిషన్ ఐతదో తెలియదు కదా నార్మల్ ఐతాను మ
నార్మల్ కప్షన్ ఉండదు ఇక ఫస్ట్ అదే ఏంటంటే నెక్స్ట్ అదే ఇగ
ఎందుకు అయి అవుకాశల్ ఉంటాయటగా
అయ్యే అవకాశాలు ఉంటాయి కాని ఈ పెయిన్ భరించుతావు ఆ పెయిన్ భరించుతావు రెండు పెయిన్లు భరించుతవ నువ్వు ఇప్పుడు సి సెక్షన్ చేయించుకునేవ అనుకో అలానే పిల్లలు కాకుండా చేస్తారు పని అయిపోతది ఇపు ను మల సెక్ సెకన్ టైం నార్మల్ అయిన మనకో అప్ ఇప్పుడు మూడు నెల దాకా నొప్ప భరించ్ చాలే మళ్ళా కాకుండా చేపిచ్ కోవాలంటే మళ్ళా పెద్ద అపరిషన్ చేపిచుకోవాలె రెండు సార్ల ఇబ్బంది అవసరమా
ఆ మరీ నువ్వు అక్క ఆ నార్మల్ ఏ నా నువ్వు రొండు
ఆ చిన్న ఆపరేషన్రా నార్మల్ అంటే మొత్తం నార్మల్ అని కాదు దానికి ఇబ్బంది దాన్ని దానికి ఉంటది
చిన్న ప్ర్రిజ అంటేనే నార్మల్ట
ఊ అళ్ళ కూడా రెండు రకాలు ఉంటాయి కాగాని అది ఇంకా దాని గురించి ఏం మాట్లాడుకుంటాం కానీ
ఆహా ఇద్ ఆయితే చిన్న ఆపరేషన్ల మా ఏమో అందరు చిన్నపరేషన్ అంటారు గాని మరి డె డెలివరి ఇప్పుడు నార్మల్ అని ఎవ్వళ చెప్పారు మరి చిన్న ఆపరేషన్ అనే చెప్తారు
నార్మల్ అంటే అది వేరు వాళ్ళు ఏమో అది సూది దారం కత్ తెరిట్ల అవే పట్టుకోకుండా అయితే దాన్ని నార్మల్ ఆపరేషన్ అంటారు చిన్న ఆపరేషన్ అంటే కూట్లు ఉంటాయి అది వేరే అన్నట్టు
ఆ మరి ఆ నార్మల్ అంటే దాని కిందనే ఓతాడని అంటారు తబ్
నీ నార్మల్ అంటే దాని కిందనే అంతంది ఇప్పుడు మనం దూరం వాళ్లం కాబట్టి నార్మల్ అంటే నార్మల్ అన్నావు ఇప్పుడు నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చలావు కాబట్టి నార్మల్ కాదు రా చిన్న ఆపరేషన్ అని నీకు చెప్తాన ఇగ దీన్నందరు నార్మల్ నార్మల్ అనే అం తరు
ఆ రెండు నార్మల్ ఏనా అక్క
ఆ రెండు అవే రా ఇక ఫ్యామిలీ ప్లనింగ్ అబ్బో గ్రేట్ ఏందిరా సెకండ్ అప్పుడు నొప్పులు రాలే
నేను కాలే మాకు ఇంకా ఓ అయితది అని మా మా అమ్మ ఎన్నో అనుకున్నది ఇది అయితది నార్మల్ అనుకున్నది కాని కాలే
ఆ నార్మల్ అయి తే మంచిగా ఉండు మీ అక్క కొంచం ఇట్ల ఓపిక పడితే అయి ఇంకొక మంతు తొమ్మిది నెల్లు ఆ వోడి తోటే తొందరగా హాస్పిటల్ పోయి కుసున్నేది
ఏది ఏమో అయింది అన్నది
ఆ ఆ ఉమ్మనీరు తక్కువ అయిందని వేదాన్నే హార్ట్ బీట్ వినబడతలేదా ఏమో అన్నది
నాకు ఉమ్మ నీరు పడ్డది
అయో ఎప్పుడు పపాప్పుడా
మ్మ్ ఉమ్మనీరు బయటపడడం వల్ల టెన్షన్ అయిందిగా పాపను లోపల లోపలనే వాష్రూమ్ పోయిందట టైం అయిందా
చూద్దాం ఆగు చు కాలే ఇంకా నేను కట్ చేస్తాగాని
ఇంకా నైన్ ఉన్నాయి ఇప్పుడు నేను చేస్తా
ఆ సరే చెయ్యి ఒక ఫైవ్ సెకండ్స్ అగ్గి చెయ్యి నేను ఈ యాప్ లోనే ఉంటా ఇంటర్ నెట్టుగా వచ్చెయి
హ